హలో
ఏం చేతుర్రు ఇద వన్నదా
బిడ్డ ఆడతంది గులాబ్జామున్ వేసినా మత్తము గిన్నెలో వేసుకున్నది బెడ్ కూర్చన్నది బెడ్ గడ్డంతా అంగడ ఏసింది ఇప్పుడు
అవునా తిన్నార అన్నం మరి
తిన్నాం సాయంత్రమే ఇప్పుడు ఇంక తిన్లే తిన్నరా మీరు తిన్నారా అలా హలో హలో హలో
హలో
తిన్నారా మీరు
ల
తిన్నారా
మీరు తిన్నారా మేము కూడా తిన్లే అంటే నేను తిన్లే ఇద్దర ఇంక ఇద్దరమున్న తినే వాళ్ళ ఆగిపోయినాం అందరు తిన్నారు
ఆహావి అవ గులాబ్జాం బెండకాయ పుల్స్
బెండకాయ పులిస వేసేద
ఆ మీరు
పొద్దున ఆలుగడ్డస్ ఇప్పుడేమో తోటకూర ఇవాళ ఇక్కడ మార్కెట్ మరకు జరుగుతుది కదా
ఆ ఆహా
తోట కురవాటుక వచ్చిన
ఆహా
కూర ఏ మిగతా కూర ఎలవాటుక వచ్చినా మా పెద్దయిన కూ తోట కూర అని నిన్నడుతుంది కలవ ఇత్తుడు బాగా
నువ్ చికెన్ మటన్లు తినడా తోట కూరంగలవరిస్తాండి
అంటే అక్కడ ఆసలున్న మా వాటర్ పెడతార అయి తోట కూర
అవు కొంచెం తోట కూర తినబుద్ధి అయితే ఎప్పుడునా తినబుద్ధి అయిందంటే ఇక తినాలి
అదే అందుకే ఇ తీసుకొచ్చిన అండినా
ఫ్రై ఏత్తవా చింత పండేషి ఇట్ల ఉడకపెడా త్తవ
ఏ ఉడక పెట్టడే ఆహ్ మిరపకాయలు వేసి ఫస్ట్ మిరపకాయని అవి వేసినాక ఉడుకని తర్వాత పోపు పెడతా ఆహ్ ఇ చింతపండు వెయనిదు అత్తమ్మ అందులా ఇక టమాటలు
ఏ చింతపాండ ఎత్తే మంచి మంచినే ఉంటది ఇక మళ్ళా తాలింపులా ఎల్లిపాయలు వయాలి ముక్కలు
నే ఎల్లిపాయలు ఎతు తాలింపులు ఎలిపాయలు ఏతు ఆహ్ ఎతు నేను వాటర్ వాటర్ అండ నేను కూడా కొంచెం అత్తమ్మ సరిపోవాలని కొంచెం వాటర్ వాటర్ వేస్తుగా నేను య నేను మామూలుగా ఎయ్య
ఊ అట్లనే మంచి ఉండ ఉండద్ మంచి దగ్గరకి అయితేనే ఉ ఉంటది అందు మన్న వంకాయ కూడా సూపర్ ఉండ
ఆహా ఆహ్ రోజు అ మన వంకాయ వంకాయలు తీసుకపోతే తీసుకపోవద్దు
నేను మర్చిపోయినా
ఆసాల్ నాగ్ కూడా యాదుకి లేదు ఆహ్ అబ్బాయి చెస్తాను మరి పండుకున్నాడా
పండలే వాళ్ళకి ఇప్పుడు ఎడపంటరు మస్తు అన్నారు స్కూల్కి పోయచ్చుడు ఫుల్ పన్నాడు
అవునా
సాయంత్రం లేచి ఆహ్
అమ్మ వల్ల ఇంటికి పోత అంటిరి కదా పోయిందిరా
పోలే నాక ఎందుకో ఇయాలా బాగా చేతగాలే మొత్తము భుజాలను వచ్చడు ఎందుకో ఇ ఇలా పొద్దున ఫుల్ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇక అప్పుడు సెట్ అయింది.
అవునా
ఏమో మరి పోతే రేపు అటు స్కూల్కి పోయొచ్చాక లేకపోతే లేదు
రే రేపు పోతే ఎల్లుండి హాలిడే కదా శ్రీరామ నవమి
ఇకాదే ఇల్లుండి హాళ డే ఉన్న చూడాలీ తిన్నారా పిల్లలు ఇద్దరు
తిన్నరు ఇగ అవెంటి శనగగూడలు వేసినాం ఇంక సాయంత్రం
ఉహు నేను ఇయాలా పొద్దున ఏష్ణ
ఆ అయితే సాయంత్రం ఏస్తే అవి తిన్నారు ఏవి తినటోళ్ళు అవి తిన్నరు అన్నం తినటోళ్ళ అన్నం తిని దింటలేద్ వినరి అవి నిన్నారు ఇంత అన్న నిన్నారు కూసున్న రా అతికిన బయట అందరూ ఉహు
ఇయాలిటు మబ్బు అటు వర్షం గిట్ల వడ్డదా
వర్షం లేదు ఏం లేదు
ఓ బెల్లం పెళ్లిలో ఫుల్లు రాళ్ళ వర్షం ఆ ఇక్కడ లేదు మాకు కూడా బెల్లం పెల్ల ఫుల్ అట రాళ్ళు
ఇటు ఏం లేదు ఎండ కొట్టింది బాగా సాయంత్రం పూట గాల్పోచ్చింది ఫుల్ వచ్చింది గానీ ఇయ మల్ళ వే మస్త్ ఎండ వేర్స్ చ్చింది మస్తు ఘోరంగా కొట్టింది
ఆ
మొన్న మీరు అటు గోంగ మబ్బ వచ్చింది మొన్న
ఆ ఆప్పు సల్లనే ఉండే ఈ రోజు ఇగ సల వడ్ డ్డదిగదా సల వడ్డీనంక ఎల్ న మ
ఆ అదే ఇగ రెండు ఉంచుకున్న వుండే ఇంకా మరి
అ తందే అందదది ఇ టీ వి యూతండ్రా లేదా
టీవీ లేదు ఏం లేదు ఒక్కడే కూసున్నడు లోపల సెల్ఫ్ చూతం కాని ఇవాలటికి కాయు ఒ అంటే ఆ టీవీ అహ లేదు టీవీ నడుతది ఈ ఈ నేను ఎక్కువ సెల్ యూజ్ జేయ ఆయన ఎక్కువ సెల్ యూజ్ చేస్తాడు ఎప్పుడు అదే టీవీ నడిచినా కూడా సెల్ నడుత్ తనే ఉంటది లోపల సెల్లే యూతుంటరు ఇప్పుడు ఏమ్స్ సెల్లెక్కో ఈ వాడ ఆ పక్కకే వారేత్త మా పిల్లలే వాడతారు ఏమైనా గాని మా పెద్దోడుయితే ఈ అచీస్తుంది అయితే మొత్తానికి ఇడతలేడు అయితే ల్యాప్టాప్ పడుతాడు లేకపోతే సెల్ పడుతాను ఆ ఆడ దపుతే ఆడ్ లాబ్ క గుంజుకుంటే ఈడ్ కత్ ఇడి కంచి సెల్లులు తీతడు ఇడ సెల్లు గుంజుకుంటే ఆడికొత్తర్రు హు అదే ఇగ య్యో ఇ ఇషుపెడుతలేడు మొత్తానికి ఇగ ఇగ రేపులే పెద్దడు అల్ల నానోతే మగ ఇడిషిపేడ్ త్తరుగాని బదిరి అంటే ఇగ వాళ్ల నాన్న ప్రస్తుతానికి ఏం బేదిరిస్తలేడు, ఎందుకంటే ఇక ఉండేది ఒక రెండు, మూడు రోజులే కదా ఇగ మళ్ళా వాట్టి కోడి ఇగ మళ్లెట అన్నట్టు అందుకే పేరు ఇత్తలేడు.
ఉ ఆ న ఆ హ చిన్నొడు బాగా అదే పనైంది ఫోను ఫోను ఫోన్ మేము ఉన్నంతసేపు ఫోనే.
ఆమెక ఆయనకు అదే పని ఎప్పుడు అదే పని.
ఆ ఇంగ స్కూల్కి పోతనే స్కూల్ ఇంటి అత్తే ఫోను
ఉ. ఏ ఏం అంటే ఆడుకుంటందుకు మస్తు పోతుండే ఫోను లేకముందు ఎప్పుడు బయట్ ట్నే ఉంటుండే ఫోన్ వచ్చినసుంది క తం ఇంట్లనే ఉంటుండు ఇగ మళ్ళ టీవీల బొమ్మలు బాగా పెడుతుండే.
అవు అప్పుడు వచ్చినప్పుడు బో బొమ్మలే తీసుకుంటుండే.
ఆ టీవీ లా మొత్తం సీరియల్ సినిమాలు చూడనియరు. మొత్తం బొమ్మలు పెడుతుర్రు ఇప్పుడు అసొంటిది బొమ్మలు తక్కువయినయి ఫోన్ ఎక్కువ అయ్యింది.
ఈ ఇయ్యొద్దు నా ఫోన్ చూసి చూసి సైట్ వత్తన్నాయి.
ఇయ్యదంటే ఇప్పుడు ఈ బ్యాలెన్స్ వేయించుకో నెట్ బ్యాలెన్ వేయించుకోకపోతేనే మొ మో ఇప్పుడు ఫోన్ చేసేటోళ్ళు ఎందుకు బ్యాలన్స్ వేయించు లేవు ఫోన్ పట్ తేనైనే ఎందుకు అని అట్లా అంటారు ఏంస్తన్నామో ఈ బాధ ఉన్నది. ఉ ఏమో అంటంది. కదా
ఇంకా ఎవరో కిందికెళ్ళి పోతే వాళ్ళని తాత, తాత అని పిల్తాండు
తాతా అని పిలుత్తాదా.
ఆ
మ్ హు ఉంటదట్నా వస్తదట్నా ఇడికిమరి.
ఆ ఏమొ అగో లో బయట కింద వాకింగ్ చే తాండు వాళ్ళని పిలుస్ త్తాండి.
ఉహు
ఈడ బయట కూర్చున్న లోపల సి సిగ్నల్ రాదు.
లోపల రాదా
అంటే ఒక్క రూమ్ లరాదు ఒక్క రూమ్ ల ఫోన్ ఇచ్చి వస్తది. వెనకాలకు ఇంక మధ్యలో మధ్యలో కట్ అయితుది అప్పట్లో ఫస్ట్ లో కట్ అయింది. ఇగ అందుకే అప్పుడికా ఓ
అన్నంత అలా మ్మా మా అత్తమ్మా పో ఫోన్ మాట్లాడ డానికి
మాట్లాడుతాందా
ఫోన్ మాట్లాడుతుంది ఎవరు ఎవరికి చేసుకున్నరో మరీ రీ ఫోన్ మాట్లాడుతురు. బాగా
ఆహా ఓయి బానే మాట్లు మాట్లాడుతాండ్రు
ఒకళ్ళ ఫోన్ నుంచి ఒక ఫోన్కి ఇక్కడిది ఇక్కడనే నడుపుతుంది ప్రస్తుతానికి ఆ
ఇగ ఒక ఫోను తాతకి ఒక ఫోను అల్లె మనుషకి ఒకటి ఇత్తా అయిపొవిగా
ఆగాని ఈ ఐటోళ్ళకి అయిపోయినాయి గాని ఇగ కానోళ్ళది ఉన్నది బాధ అయిది
ఆవును కానోళ్లదే ఉ హు ఇంకా ఏం పొయ్యే రేపు స్కూల్ పోతాడా లేదా
ఆ
చిన్నో చిన్నో రేపు స్కూల్ పోతాడా అమ్ తాను ఉంటాడ ఇంట్లోనే పోతాడా ఇయ్యాల పోయిడా
ఇవాళ పోయిండు ఇవాళ పోయిండు ఇగ నిన్న పోలేగాని ఇవాళ పొయిండు ఇవాల్ళ లేవ్వడానికి బాగా ఇక పోను అని తప్పించే కారణం కొద్దీ ఉన్నాడు ప్రస్తుతానికి ఇయాల ఉంటే బేదిరి ఇక మళ్ళ లేసి పోయిడు
పోయినా కదే మరి అన్న వచ్చిందని ఇట్లా ఇంట్లో ఉన్నాడా ఏంద అని
తప్పితే ఇగ లే గా అంతే ఇగా మళ్ళ ఒకటి కాదుగా
ధు ఉమ్
ఇంకా
పాటలు పాడతాను కదా బాగానే
మా ఇంటికాడ మా ఇంటికాడ కట్నే వాడతార నైట్ అయితే
ఆ దేశ మంచిగా టైమ్ పాస్ యితే తాది
ఆ అదే పెగేసి వస్తారు పెగేసి వచ్చి
ఉమ్
పాటలు పాడతారు ఇక కూర్చుంటే వీడియోలు తితారు ఇక తీస్టోళ్ళు
తీసేటలు వీడియోలు తీసుకుంటే కూర్చుంటారు ఇళ్ళకి మస్తు టైం పాస్ అవుతది ఇక నను నేను స్నాప్ యూజ చేయ్యా చెయాలి
నాకు కూడా తెలివద ఇంకా అది అసలు మ
ఉండోడు ఉన్నాడు కాని తెలియదు
ఉమ్
హే ఏ అలాగ ఎక్కువ స్నాప్ లాలనే పెడతారు ఆ ఓకే బాయ్